హలో
హలో
వినిపిస్తుందా బ్రో
ఆ వినిపిస్తుంది బ్రో
గుడ్ ఈవినింగ్ బ్రో
ఆ గుడ్ ఈవనింగ్ బ్రో హవారుయు బ్రో
హ అయమ్ ఫైన్ బ్రో వాట్ అబౌట్ యు
గా గుడ్ బ్రో
ఆ ఓకే ఇప్పుడు మనము నేచర్ గురించి మాట్లాడుకుందామా ఇప్పుడు
ఆ సరే బ్రో
ఆ అంటే బ్రో ఇప్పుడు క్లైమేటే చాల టైప్స్ ఉన్ టయి కదా ఎండ వాన అలా మీకు ఎలా ఉంటే నచ్చుతది బ్రో క్లైమేట్
ఏ ఎండ ఉండే అచ్ గాది బ్రో
అంటే ఎండ అంటే బాగుంటదా
ఆ
ఆ సరే బ్రో అంటే నింగ్రు నాకూ నాకు కొంచము క్లౌడీగా ఉంటే నచ్చుతది బ్రో
అవునా
హా ఎక్కువ ఎండలే ఉండక్ కొంచెం క్లౌడీగా కూల్గా ఉంటే నచ్చుతాది బ్రో ఆ ఓకే బ్రో ఇంకా మీరు నేచర్ అంటే చెట్ లు పెంచడం ఇలా మీకీ ఏమన్నా ఇష్టమేనా
ఆల్రెడీ పెంచీ పెద్దగైనై.
అవునా బ్రో ఎక్ ఎక్కడ పెంచారు మీరు.
నేవూ మాహో హోమ్ టౌన్ బ్రో ఆ
ఆ ఒకే అంటే మీకి ఇంటి ముందుర స్థలం ఉందా బాగా.
ఆ బాగుంటే పెంచినం.
ఆ ఏ చెట్లున్నాయ్ బ్రో
వేపా
ఆ
నీలగిరీ జామా టెంకాయ
ఆ ఓకే బ్రో. మీరు కొంచెం నాయిస్ వస్తుందీ ఎవరో మాట్ల్ కొంచెం సైడ్ రాగలరా అట్లా.
అవును బ్రో వస్తున్న బ్రో. ఇప్పుడు పర్లేదా బ్రో
ఆ ఓకే బ్రో ఇపుడు ఇంకా బ్రో మీరు ఏమన్నా నన్ను అడగాలనుకుంటున్నారా.
మీరూ చెట్లు నాటాల అనుకోలేద బ్రో ఎపుడు.
ఆ మేము నాటాం బ్రో. మాకూ మామిడి తోట ఉంది మేము అక్కడా చానా చెట్ ట్లు నాటాం. చిన్నప్పుడూ డైలీ ఎళ్ ళ్ళీ అంటే చిన్నప్పుడు అంటే ఒక ఏజ్ ఒచ్చినప్పుడు కంట్రోల్ అయింది అన్మాట ఒక టెన్ ఇయర్స్. బ్యాగ అలా రోజు వెళ్ళీ మేమ్ మో ఆ దానికి బిందల్తో వాటర్ పోసే వాళ్ళమి. అప్పుడు బోర్ ఫెసిటీ ఫెసిలిటీ లేకుండే. మేమే ఎళ్ళీ అక్కడ కాలువ లో పట్టుకొనీ ఇదీ బిందల్తో నీళ్లు పోసి పెంచే వాళ్ళం బ్రో చెట్లని. ఇంకా ఇ ఇంటి ముందరం మాకు ఎక్కువ స్థలం లేద్ పోవడం వల్లా ఇంటి దగ్గర ఏం చెట్లు లేవు బ్రో.
ఆ
మీకు తోట అలాంటిది ఏమన్నా ఉందా బ్రో.
మాకి తోట అలాంటివి ఏమి లేవు బ్రో
అ
పూర్ ఫ్యామిలీ మాది
ఆ పూర్ రిచ్ అని ఏంలేదు ఊరికే అడుగుతున్నా
ఏం లేవు బ్రో మా కి ఓన్లీ వన్ అండ్ ఓన్లీ తింగ్ ఈస్
అహ ఓకే బ్రో అంటే ఇంటి ముందర చెట్లు ఉన్నాయి కదా ఇలా పూల మొక్కలు అలాంటివి ఉన్నాయా బ్రో
అలాంటివి ఏం లేవు బ్రో
అవునా ఇంటి దగ్గర చెట్లు కూడా మీరే నాటారా
ఆ ఇంటి దగ్గర ఫర్టిలైజర్స్ యూస్ చేసాం బ్రో వాటికి
ఇంటి దగ్గర వాడతార బ్రో అంటే నేచురల్ నేచురల్ అన్నమాట ఫార్మింగ్ లాగ అ ఆర్గానిక్ ఆ ఓకే ఓకే బ్రో మంచిదే బ్రో మీరు అట్లా పెస్టిసైడ్స్ అన్ని వాడకుండా పేడ కౌ డంగు కౌ యూరిన్ అలాంటివి వాడటడం మంచిదే
ఆ మీరు బ్రో మామిడి చెట్లకి ఎట్లా చేశారు పెంచడాన్ని పెంచారు కదా
ఆ ఆ
ఏం నీలోకటేనా ఆధారం
ఎ బ్రో ఇంకా అప్పుడు అంటే మాకు ఆవులు ఎద్దులు ఉంటుండే దాని నుంచి వచ్చిన ఎరువు తొల్తావుంటే బండిలో ఎద్దుల బండి బండి లో తీసుకొని వెళ్ళి వాటికి ఊ అంటే మామిడి చెట్లకు చుట్టూ పాది చేసి అందులో వేసే వాళ్లం బ్రో ఎరువు
అవునవును
ఇప్పుడు అంతా చాలా బాగా కాపాడడం వల్ల ఇప్పుడు మంచిగానే ఉన్నాయి బ్రొ కాకపోతే ఈ క్లైమేట్ అన్ ఈవెన్ గా ఉండడం వల్ల మాకు పంట దిగుబడి ఒక త్రి ఫోర్ ఇయర్స్ నుంచి చాలా తక్కువగా వస్తుంది
ఆ
ఆ అలో మీరు మీకు ల్యాండ్ లేదు అన్నారు కదా అక్క అంటే మీరు ఇలా ఎవరిదన్న కౌలుకు తీసుకుని అలా చేయడం ఏమన్నా జరిగిందా.
ఆ అవును ఓ జరిగీ పంట ఏసీ నష్ టపోయం కూడా
ఆ ఇలా అంటే అ అది ఏం పంట వేశారు బ్రో.
వేరుశెనగా బ్రో గ్రౌండ్ నెట్.
అవునా ఆ మే ఇప్పుడు దాన్ని వేయడం తోవ్వడం అ లాంటివి చేసేవారా అంటే
ఆ ఆ అవును బ్రో తోగేయనిక బోయింటారు కాపలా కాయడం నీళ్ళకి చెట్ల నింపడం చెట్లకి నీళ్లు వెట్టడం.
నేం కాపలా అంటే మీకు ఏఇ దేని వల్ల ప్రాబ్లం వస్తుండే బ్రో.
పందులు నైట్ పూట్ల వచ్చి పంట నాశనం చేతాయిగా.
ఆ అడవి పందులొస్తున్న బ్రో
ఆ అవును బ్రో
ఉమ్ అంటే ఇది ఎన్ని నెలలు బ్రో పంట.
పంట దాదపుగా మూడు నుంచి నాలుగు బ్రో.
ఆ అంటే మొత్తం విత్తనాలు వేసినప్పుటి నుంచి చేతికి పంట రావడానికి ఫోర్ మంత్స్.
ఆ ఫోర్ మినిట్స్ ఫోర్ టు ఫోర్ అండ్ హాఫ్ ఎగ్గ్జాట్లీ.
హా బ్రో అది ఎలా అంటే అంటే ఏ టైప్ నేల అవన్నీ ఏమ
ఎర్ర ఎర్రనేల బ్రో. ఎర్ర నేల నీళ్లు లేవు వాన మీదే ఆధారపడింటాము. వాన పడితేనే పంట ఉంటది. పంట పంటకి మందులు చల్లాల మందులు చల్లాలంటే డబ్బులు కాదు. డబ్బులు కావాలంటే పంట పండాల.
అదే బ్రో రైతు కష్టాలు మామూలే ఇంకా. ఇప్పుడు వేయడం లేదా బ్రో మీరు.
లేదు బ్రో ఓసారి నష్టపరిహారం జరిగింటే లాస్ ఒచ్చింది పంటకి ఇంగా ఆ పంట జేసి ఇంగో పంటగ్ ఎయళ్ల అని గుడ ఆలోచన్ రాలేద్ అన్మాట
అవునా హు
గవ్ర్మెంట్ నించి సదుపాయం ఏం లేదా
అంటే ఇలా సబ్సిడీ అలా ఒస్తుంటాయి కదా బ్రో
సబ్సిడీ మేమేం చెయ్యళ్ళ బ్రో మాక్ నీళ్ కాళ్ళ కదా
ఆ వాటర్ లేవనా
ఆ
అది గుడ ప్రాబ్లమే బ్రో ఇంకేం చేద్దాం ఇలా పంటలు ఏసెల్లు తక్కువ కావడం వల్లా ఇట్ల రేట్లు చాలా పెరిగిపోతున్నాయి
మ్మ్ పంట పొలాలు గుడా రేట్లు ఎకువ్ అయిపెయినై బ్రో
అంతే బ్రో సామాన్యులు బతకడానికి చాలా కష్టం అయిపోతుంది.
అందుకే బ్రో ఏం చేద్దాం ఉ
ఉమ్
ఇంకా బ్రో అంటే మీరు ఇట్లా ఇష్ ఇష్టమేనా మీక్ ఇట్ల పచ్చదనం ఇలా ఉండడం
ఆ ఇష్టం మే బ్రో
ఆ అంటే మీరు ఎక్కడికన్న ఎళ్ళారా పచ్చదనం కోసం అంటే ఎక్కడకన్న టూర్ చెల్లడంగాని
ఆ ఓ సారీ కేర్ళా సైడ్ వెళ్ళింటే ఉండలేమ్ అక్కడా తాటి చెట్లు కొబ్బరి చెట్లు ఎక్కువ కదా
హా
అట్లా దేవస్థానం పోయినప్పుడు వాటిని చూస్
అవునా బ్రో ఏ టెంపుల్కి ఎల్లింట్రి బ్రో
నేనా బ్రో అయ్యప్ప గుడి తిరువనంతపురము
హా
అలా వెళ్ళింట
ఓకే బ్రో ఇంగా ఎక్కువ పానీ టేక్ ఇట్ తగ్గుడోళ్లకి ఎల్లాలన్ గుడ ఇష్టమేనా
ఏదో అడ్తా సరదాగా బ్రో ఇంటికాడ ఎన్ని రోజులు అని ఉంటావ్
ఆహా ఫ్రెండ్స్ తో ఎల్లింట్రా మీ ఫ్యామిలీ మెంబర్స బ్రో కాలేజ్ చూస్తే ఎట్ల రా? బాగా ఎంజాయ్ చేసారా ట్రిప్ ని?
బ్రో మా దాంట్ల అమ్మాయిలేవురూ లేరు, ఎంజాయ్ చేయడానికి.
టే ఎంజయ్ చేయడానికి, అమ్మాయిల్తో ఏం పని బ్రో ఫ్రెండ్స్ తో ఎల్నప్పుడు ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేస్తరా అన్ ఉ హు అంటే బ్యాడ్ డ్ ట్రిప్పన్చెప్పచ్చ? ఇంగ మరి స్ సి ఏం లేవా? మంచిగా
టే మాములె బ్రో
అదే బ్రో అలా అయితే ఎప్పుడన్నా ఎళ్దాంలేండి బ్రో, మనమంత్
ఫ ఆ
కాద్ బ్రో నిక్ డూ ఇష్టమైన ఫ్రూట్ ఏది బ్రో?
ఆ సీతాఫలం బ్రో
సీతాఫలమా, ఏ సీజన్ లో వస్తది బ్రో అది? తెలుసా మీకేమైనా?
అదే బ్రో, లేద్ బ్రో, ఇష్ట మైన కూడ వస్ సారి కూడ సమత్చరానికి ఒకసారి కూడ తెలీలేదు.
ఆ తిన్లేద బ్రో ఇష్టమైన గూడ ఆ తిన్ లేదా
లేదు బ్రో
అరే తినకనే మరిస్ చా అని ఎలా తెలుస్తది బ్రో మీకు?
అట్లా గాదు బ్రో, ఇప్పుడు ఇయర్ జరుగుతది ఇయర్ రన్ అవుతున్ తాంది ఇయర్ రన్నయిన గూడ పండబడింటది కానీ బ్రో మార్కెట్ లో అమ్ముతాంటరు, పోయి కొనుక్కొని తినాలనేది ఆ అదీ మ్యాటర్
ఆహ అ కే ఓకే మ్ హ అంటే మామూలుగా మనకు అక్టోబర్ జులై తర్వాత అలా లభిస్తుంటాయి బ్రో
ఆ అవును బ్రో పంట పండించుకోవాలంటే ల్యాండ్ లేదు ఎం చెసేది
బ్రో సీతాఫలాల కోసం ల్యాండ్ అవస రం లేదు బ్రో కొండల్లో ఎక్కడ చూసినా చెట్ ట్లుంటాయండి చెట్
ఆ కొండలే
మీరు చాలా దిగులు చెందుతున్నారు ఇప్పుడు అన్నిటికీ అల ఉండకండి కొంచెం మీకు మీరు మోటివేట్ చేసుకొని బాగుండండి బ్రో
ఆ అవును బ్రో ప్రయాతించాలే బ్రో
ఇప్పుడైతే ప్రస్తుతానికై తె మంగో సిీజన్ బ్రో ఆ మ్
మ్యాంగో సీజన్ ఇది
ఆ మాకు తోట ఉంది లే బ్రోవిీల్ అయితే మీకు కొన్ని తెచ్చిస్థాను కాయలు తినడానికి ఆ ఆఓ
ఎన్ని కేజీలు తెచ్చిస్తారు బ్రో
బ్రో అలా అడిగితే ఎలా బ్రో ఏదో తినడానికి కొన్ని తెచ్చిస్తా లే బ్రో
మేము ఇగ కొనుక్కుంటాం లే బ్రో డబ్బులకే డబ్బులకే కొనుకుంటాం లే బ్రో కష్టపడి నుంచి వచ్చింటారు కష్టపడింటారు మందులు చేసింటారు సాగు చేసింటారు ఫ్రీగా ఇస్తారంటే ఎట్లా బ్రో మీరు
కష్టం ఉంటాది బ్రో పర్లేదు బ్రో కొన్ని దానం చేయడం వల్ల మనకి మంచె జరుగుతది
అన్నదానం గొప్పంటారు కదా
అల బ్రో
హు అందులో మనం ఉండాల బ్రో
ఆ అంతే బ్రో ఓకే బ్రో థ్యాంక్ యూ బ్రో మీ టైం మాకు ఇచ్చినందుకు
అవునాబ్రో ఓకే బ్రో ట్యాక్యూ బ్రో
ఓకే అ